హలో
హలో హాయ్ ఏం చేస్తున్నారు
ఏం లేదు అండి ఇవనింగ్ కదా ఇంకా ఎండ పోలేదు బయటికి వెళ్ళాలి పిల్లలు తీసుకొని
ఎండ ఇప్పుడు ఏడ పోతది సి
అవును ఇగో కూలర్లు పెట్ కూలర్లు పెట్టి వాళ్ళకు ఇప్పుడే ఆడుకుంటున్నారు
ఆహ కూలర్ లేనిది బతకలేము ఇప్పుడు
కూలర్ కూడా వేడిగా వస్తున్నాయి అంటే ట్యానులు డోర్లు ఓపెన్ చేస్తే అది కూడా వేడి అవుతున్నాయి
అవును మంటకగ వస్తుందిగా బాగా
అందుకే గ్లాసెస్ అన్ని విండోస్ అన్ని క్లోజ్ చేతేనే అది చల్లగా ఉంటుం అన్ని ఓపెన్ చెస్ అది కూడ వేసి వేస్ట్ అవుతుం
వేడిగాలి వచ్చేస్
ఆ పెద్ద పాప అంటుంది ఏసి తీసుకోవచ్చు కదా ఇది ఎందుకు అంటది ఏసీ తీసుకున్నామా ఆ ఏసీ తీసుకుంటా బయటికెల్ తామ మన ఇగ అది అలవాటు అయితే
అవును ఏసీ అలవాటు కావద్దు అలవాటు అయిందంటే బయటికి అడుగు కూడా పెట్టలేము
అడుగు కూడా పెట్టలేము వాళ్ళకి ఇగ స్కూల్లో కూడా ఏసీ ఉండాల్సి వస్త మా సిస్టర్ వాళ్ళ పిల్లలు అలానే అయిరు ఆ ఏసీలో ఉండేది ఇటు అమ్మమ్మ పెద్దమ్మ వాళ్ళ ఇంటి వచ్చినప్పుడల్లా వాళ్ళలకు పెద్దమ్మ వాళ్ళకి ఏసీ లేకుండే కూలర్ ఉండే వామిథింగ్స్ మోషన్స్ ఇవే అయ్యేది వాళ్ళు ఏమాత్రం ఎండకి వచ్చినా అట్లా అయ్యేది
ఇంకా అంతే వాళ్ళ ఏసికి అలవాటు పడ్డారు ఇక
చిన్నప్పడు నుంచి ఏసినే వాళ్ళు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను ఏసీ తీసుకుంటా అంటే కూడా మా హస్బెండ్ తీసుకుంటాన్న కూడా వద్దన్న ఉన్నాయి డబ్బులు తీసుకుంటాను ఆ మళ్ళ చిన్నప్పు పిల్లలు కదా కొంచెం పెరిగే ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ పెట్టినా అంటే అది వేరు వీళ్లు ఇప్పుడే చిన్న పిల్లలు బాడీ మొత్తం దానికే అయిపోతుంది ఇగ అలవాటు అయినాక కష్టమనే వద్దన్న ఇంతకు యూజ్ అయినప్పుడు తీసస్ తీసుకున్నాం ఎంతకు అవసరం ఏంటని
అవున్లే ఏసి కి అలవాటు పడితే చాలా కష్టంలే హ్మ్ హు ఏడికిపోయినా ఎసి కావాలంటే మనం మనకంత తెచ్చుకుంటది మన తెచ్చి పెట్లేం కదా ఇంక అమ్మ డిస్లెట్ ఆడదామా అమ్మ
నాకు అమ్మ వాల్లింటికి వస్తుంది మన పర్మనెంట్ అడ్రస్ అంతా ఏం ఉండవ్ ఎన్ని ఒక ట్వంటీ డేస్ అయినా రావాల్సిన ఒకటీ టెన్ డేస్ పోయినా కూడా ఇప్పుడూ ట్వంటీ డేస్ అయినా రావాల్సిందే మనకు ఆ టెన్ డేస్ ట్వంటీ డేస్ కోసం ఆ ఆ అట్లనే ఆడుకుంటదిగా ఇప్పుడు బయట మొత్తం అలిగే గ్రామపంచాయత్ ఉంటే ఈవినింగ్ అంతా ఓల్డ్ పీపుల్స్ అందరు కూసుంటారు ఇక అందరు అమ్మమ్మలు తాతయ్యలు అ అమ్మ అయితారు వా వాళ్ళతో ముచ్చట్లు పెడతా ఉంటంది ఇక చిన్నపాప ముచ్చట్ రాదు కదా అం అం అమ్మ
ఆ హ్మ్ ఇనుకుంట ఆడతాది ఇసు ఇసుకలో మట్టిలో ఇట్లా వదిలేసే మంచిగా ఉంటే ఆడుకుంటారు ఉమ్
ఆ
ఇంకా ఏంటి ఏం చేస్తున్నారు
ఆ స్ వెళ్తున్నారు ఏ క్లాస్
హ్మ్ హు ఇప్పుడు యూకేజికి వస్తాడు ఎల్కేజీ కంప్లీట్ అయింది
ఆహా అని చెప్తా
ఆ చెప్తాడు
ఆహా మా పాప ఏబీసీలన్నీ మర్చిపోయింది అంటే స్మాల్ ఏబీసి రావామెకి క్యాపిటల్ వస్తాయి ఈ నిన్న రాపిస్తే దుఃఖం వస్తుంది ఇవాళ సండే కదా హాలిడే నాకు అంటున్నది రాయమంటే
అస్సలు రాసలేరు హోంవర్క్ హాలిడేస్ లా
అస్సలు రాయట్లేదు అంటే ఇప్పుడు వేరే స్కూల్లో వేయళ్ళ కదా వాళ్లు ఒకవేళ అడిగినా కూడా కొంచెం బాగుండది కదా సిటీకి వస్తే
అవునవును వేరే స్కూల్ వేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు రా టెస్ట్ పెడతారు
టెస్ట్ పెడతారు నువ్వు రాయి నాన్న అంటే నువ్వు ఉన్నావు కదా మమ్మీ నువ్వు రాస్త రాస్తావ్ నేనెందుకు మమ్మి అంటాను నేను కాదు కదా స్కూల్ కి నువ్వే నువ్వే అంటే నువ్వు రాపిస్తే రాస్తావు నా చెయ్యి పని చేస్తనన్న చెయ్యి నొప్పి పెడుతుంది మమ్మీ చేయి ఇట్లా పెన్ పట్టుకుంటే నొప్పి పెడుతుంది మమ్మీ అంటుండు
ఆ మంచిదే తెలివి కల్లది
ఆ కపోతే ఆమె కి టూ త్రీ టైమ్స్ స్లాట్ మీద రాపి చ్చిన రాపిచ్చి అన్ని పెద్ద స్లేట్ తీసుకొచ్చి రాపిచ్చిన ఆ పిస్తా అ దది ఫోర్ టైమ్స్ ఉద్దు అంటే ఆమెకు చెయ్ నిజంగా నొప్పి పెడుతది నాకు కనిపించింది అందుకే ఫైవ్ ఇయ మనకు ఫైవ్ ఇయర్స్ అప్పుడు స్కూల్ వంపియలే మనం త్రీ టూ ఆర్ నాఫ్ కే పంపితే ఇట్లనే ఉంటది కావచ్చు
అవునులే మన ఫైవ్ సిక్స్ ఇయర్స్ కి కూడా పోయినం
అహు అంతే గదా మా నిన్న గమ్మం తన చెయ్యి ఇట్లా నొప్పి పెట్టుకుని ఇట్లా అంట అంది ఏమైంది నాన్న అంటే చెయ్యి ఇక్కడ నొస్తాంది మమ్మీ ఇట్లా ఫైవ్ ఫింగర్స్ ఒక్క దగ్గరకి వస్తున్నాయా పొందుతుంది మమ్మీ నాకు కు నా మాయమ్మ ప్లీజ్ అంట ఉ అందుకే బాధ అనిపించిందిండి ఎందుకంటే అందుకే అట్లా చెప్పి రోజు సిఎస్ ఫై ఎస్ కి పొమ్మను
ఇప్పుడు మా బాబుకి ఒక నర్సరీ వరకే స్లేట్ ఎల్కేజీకి రాగానే పెన్సిలే ఇంకా స్లేటే లేదు ఇక మొత్త స్లే పెన్సిల్ తోటి రాయడమే
ఆ హుతే వాళ్ళు అంటే నర్సరీలో చెప్పిరు అవునా ఏ స్కూల్ పాపది
ఇక్కడ సెంట్రలైజెస్ అని మంచి స్కూల్ ఇక్కడ ఫీజు కూడా గట్టిగానే ఉంటది ఆ ఎడ్యుకేషన్ బాగుంటది మెయిన్ అని అందులో వేసినం ఉ ఆ టెన్త్ వరకు ఉంది
ఆ వన్ ల్యాక్ అయినాసరేకి
ఆహా అంత లేదులే
వన్ ల్యాక్ ఉన్నది కొన్ని స్కూళ్లల్లో ఇప్పుడు కేవీ స్కూల్స్ అం ఆహా థర్టీ ఫైవ్ టే బెటరే మరి నార్మల్ స్కూల్లనే మేము శిశుమందిర్ ఉంటంది కదా దాంట్లనే ఫిఫ్టీ థౌజండ్
ఉ అంత లేదు ఇక్కడ ఉన్న స్కూల్ లల్లా ఇప్పుడు ఇళ్ళ స్కూల్ కొంచెం హై గాని అంత లేదు ఇక్కడ చేతనపురి వరకు
అవునా
ఆ
ఎండం స్కూల్ ఓకే
సెంట్రలైజెస్ అని బాగుంటంది ఎడ్యుకేషన్ నేను పుట్టక ముందు నుంచి ఉన్నది స్కూల్
ఆహాహా ఓల్డ్ వాట్లలానే బాగుంటుంది స్టడీ ఇప్పుడు కొత్త కొత్త యి ఏందో డిజిటల్ అని వస్తుతున్నది
వీళ్ళే స్కూల్ ఏంది అంటే మిగతా యాక్టివిటీస్ ఏమి ఓన్లీ ఇది చదివే ఉంటది ఏమన్నా ఫెస్టివల్ అప్పుడు ఒక్క డే మాత్ త్రు ఏదన్నా చిన్నగా సెలబ్రేషన్ చేస్తారు అంతేగాని హెవీగా బోరు
ఆ ఓకే వీళ్ళకా
ఆ వీళ్ళ స్కూల్ అట్లా చేస్తారు
ఆ మరి అట్లానే ఉండాలి ఎందుకు రా అనవరమైన ఖర్చు లేదు
ఇదింగనే ఆయాక్టివిటీస్ పెట్టింరు అంటే ఇదేసు తీసుకురండి అదిఏసుకురండి అని ఇంక పెద్ద ఖర్చు
అచ్చలేదే బబ్ ప్రతి మంత్లు ఇయ్యు కలర్స్ డే అని అంటారు ఆర్దర్స్ డే అంటారు ఫుడ్ ఫెస్టివల్ అంటారు
అవును ఈ సమ్మర్ లో చేసిర్రు ఇవి అన్ని ఇప్పుడు నువ్వు చెప్పిన వాన్ని చేసిర్రు ఇంత ముందు చేయకపోయేది గాని ఈ హాఫ్ డే స్కూల్ లు హాఫ్ డే స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పిరు ఈ రోజు ఫ్రూట్స్ డే ఈ రోజు వెష్ టేబుల్స్ డే ఫ్లవర్స్ డే ర్ అట్లా ఇక రోజుకు ఈ బట్టు కా రండి అని చెప్పిరు కొన్ని కొన్ని
ఆ ఇగ వాళ్ళకు టైమ్ పాస్ కావాలి కదా ఇగ సంవత్సరం అంతా చదివి అని ఆ కానీ ఇంకొటి స్కూల్ల్లో మన మొత్తం స్కూల్ డే లానే ఉంటది రా స్వోగ్రాము
ఆ
బాగా అమ అప్పటికప్పుడు డ్రెస్ కొనుకరావడంమ్మా పక్కన పిల్లలు చూసేవాళ్ళము న అన్న మా పిలడు క్కపిల్ల నా నా పాప ఊేడిేది నాకు కలర్ డ్రస్ కావాలి ఇప్పుడు పోవాలి షాప్ కంట ఇప్పుడు పోవాలి ఇక
ఇప్పుడు ఆ స్కూలు అంతే థర్టీ ఇయర్స్ వీళ్ళ స్కూలు ఒకటే యూనిఫామ్ యూనిఫామ్ కూడా చేంజ్ చేయ్యలే వీళ్ళ స్కూల్
ఆ
మంచి వేరే యూనిఫామ్ ఇంకా ఏమి ఉండవు ఒకటే యూనిఫామ్ వల్ల టై ఉండదు బెల్ట్ ఉండదు
తని
ఆ మీరు అంత దూరం పోతారు మీరు ఏడ వస్తారు రారు
అదే లాంగ్ అది అదే నియర్ బైయే చూస్తున్నాం ఇంకో చిన్న పాప ఉంది కదా అమన్ కూడా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అంటే నెక్ సి సంబంధట్టు అంగ తిగి కంప్లీట్ అయితాయి కదా మళ్ళీ ఆమెను ఒక టూ మంత్స్ సమ్మర్ లో పంపియాలి
తీర ఉపదేశం ఆ ఇంట్లో నువ్వు నేర్పి నేర్చుకోదా
ప్లే స్కూల్ పంపిస్తున్నాకు కొంచెం అందరి తగ్గుతాయి బాగా అల్ల చేస్తారు చిన్నమే పెద్దామ కొంచెం మంచిగా చెప్తే వింటారు కానీ చిన్న అట్లా కాదు నన్న ఆమె ఈమె పెద్దమ్మను కొట్టి అమ్మయి ఏడుస్తుది అసలు ఉంటది అసనే ఉంటది అదేసం ఫస్ట్ ఇవ కోసం స్కూస్తా పెద్ద వేడికైనా పోతుది ఫ్రెంస్ అయితే కానీ చిన్నాభతోనే ఉంద అని చూస్తున్నాయా
అదే ఒక దగ్గర ఉంటే పిల్లలలకు నీకు తీసుకురాడానికి కూడా మంచిగా ఉంటుంది
ఆ ఉంటది మళ్ళీ ఇద్దరు ఒకదాని అయితే చెల్ొస్త వస్తుందా అ కాకా వస్తుందని చెల్ల ఓతుందని మళ్ళీ మాకు డ్యూటీలు కూడా డిఫరె ఆ డిఫరెంట్ ఉంటాయి కదా ఇక తీసుకోవచ్చుకోవచ్చు వాక్ బల్ స్టర్స్ ఉంటా వాళ్ళతో సంబంధం ఉండకుండా
అవును
తీసుకురావడం ఏదనా స వచ్చినట పిల్లలుటి వాషూమ్ స్మక్ పెయిన్ ఫీవర్ ఏద వచ్చినా కూడా మనం పోయి తీసుకురాడం చ్చ ఇన్ఫామ్ చేస్త అని చూస్తుంది అందుకే చూ వాళ్ళకి ఒక టెన్ కిలోమీటర్స్ దూరమయిైన పర్లేదు అనిపిస్తా అది వీళ్ని చూస్తే
ఆ మా కాలేజ్ అయితే ఆరు కిలోమీటర్లు ఉండేది పోన తీ కిలోమీటర్ అడుస రాను త కిలోమీటర్ అడు అన్నయితే ఇక్కడనే మళ్ళా సిటీలో ఊరు కూడా కాదు ఏం లేదు ఇంట్లోనే
ఎంతన్నాేనా
ఆ
అంటే ఏమన్నా టైలరింగ్ టైం లేదా ఇట్లా నేనా
ట్రైలింగ్ ఏం లేదు మేము ఉన్న దాంట్లోనే బటర్ షాప్ ఉంటది అందులో తి్రగి వర్క్ చేస్తా అంతే
మీకున్నా
ఆహా మేము ఉన్న అపార్ట్మెంట్ లో ఉంటది
ఆహా ఓకే
అయితే త్రీ వరకు చేస్తా త్రీకిి అయిపోతుది స్కూల్ కి వెళ్ళి తీసుకొని వస్తాం మా బాబు త్రీకి అయిపోతుది స్కూలు ఇదయిపోంగని అట వెళ తీసుకొని వస్తా ఆ టెన్ తర్టీ హ ఆఫ్ డే వరకే చేస్త
అంటే నానూలు పెద్దద
చిన్నదే ఆ చిన్నదే పెద్దదేం కాదు నార్మల్ దే మ్మ్
మా టైలరింగ్ ఇట్లా నేర్చుకోపోయార ఇంట్రెస్
ఉంది కాని నాకు బ్యాక్ పెయిన్ ఉంది
ఆహా ఓకే ఓకే
నీ వాళ్ళ అయ్యెదాన్
ఇవి వర్క్ డిజైన్స్ పెట్టుకోవచ్చు కదా సిటీ లో అయితే ఎక్కువ నాడుస్తాది కదా
చేస్తా ఇంకొకరు అయిన తర్వాత కొంచెం ఆళ్ళు కూడా కొంచెం ఎదిగినాక పెట్టుకుందాం మని ఉంది నాకు
చాలానే కొ
ఆ ఏదైనా పెట్టుకుంటే కొంచెం సెటిల్ అయినట్టే పెట్టుకు కోవలిగా మూళ్ళ తీసేటట్టు ఉండకుండా ఉంది నాకు కూడా చిన్నగా లేడి సంపుర్యం లాగా పెట్టుకోవాలని ఉంటాయి బాగానే సింగిల్ బెడ్రూమ్ ఎయిట్ సెవెన్ థౌజండ్ అట్లా ఉంటాయి సింగిల్ బెడ్ రూమ్ సింగిల్ రూమ్
మేమున్న దగ్గర ఆ మేమున్న దగ్గర కొంచెం తక్కువ ఆ ఉండే ఫైవ్ సిక్స్ అంతా మేము ఉండేది మేము ఉండే ఇంతకుముందు లాంగ్ సిటీ హైదరాబాద్ నుంచి టూ అండ్ హఫ్ అవర్స్ పడుతాది ఇంకా పట్టాణ్ చెరువు నుంచి వన్ అవర్ పడుతాయ్ ఆ పట్టాణ్ చెరువు నుంచి ఇంగా ఇప్పుడు వస్తాన్నాము కదా ఇప్పుడు ఆమెను భయం అవుతుంది ఇంత పెద్ద సిటీ అంటే ఎక్కువనే ఉంటాది కదా
ఎక్కువనే ఉంటాయి లోపల
మ్మ్ అది సింగిల్ బెడ్రూమ్ గాని మంచిగా ఉండాలి
మ్మ్ హ్మ్ దొరుక్
పిల్లల్ ఆ మళ్ళా ఆ వెంటిలేషన్ మాకు చానా అవసరం ఉండ అంతే గాలి వొచ్చెది విలేజ్ అయిన అది మంచిగా ఉండాలి
ఆ అదే అంత మంచిగా దొరుకుతాయ
దొరుకుతాయ లేవ అని అదే అనుకుంటున్నాం వెంటిలేషన్ కూడా లైట్స్ ఇట్లా ఏం అవసరం లేద ఎంత బాగుండేది ఎంత ఏ టైం వరకైనా నైట్ లోనైనా అంత వెళ్తురు ఉండేది మంచిగా అక్కడ హైట్ల బిల్డింగ్స్ లేవు ఇంకా కొంచెం మంచిగా ఉండేవి
సరే నేను తర్వాత చేస్తా ఆ బాయ్